కంప్లీట్ ఫస్ట్ మీతోనే స్టార్ట్ ఎండింగ్
హలో
హలో హలో
వినిపిస్తందా
స్టార్ట్ చేసిన యాప్ తర్వాత నీ లాస్ట్ ని కాల్తోనే ఏండ్
వావ్ థ గ్రేట్ ఆపర్చునిటీ ఎన్ని
పద మళ్ళ స్టేజ్ దగ్గరికి రా అవార్డు ఇప్పిస్తా
పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అంటారు
మా పక్కకెల్లి ఆడుకోమ్మంటదా
ఆ ఖచ్చితంగా అదే అంటారు మా పిజీ ముందర అందరూ స్కలర్స్ కలర్స్ కనిపిస్తన్నారు పక్కనే అబ్బాయిలు పీజి ఈద్ ముందుకు ఉన్నార మాఫీజీ లు కలర్సు అ
హు బాగన్నర్ నా
హు
ఆ బాగా అన్నానా
బాగున్న
బాగా ఆడిననా అనన్న బా
సూపర్ అస్ సలు ఎం వా వచ్చిందిస్లో
ఒద్దు లేక్క
ఆ అంత బాగోచ్చింది మరి
ఎం అనుకున్నావ్ డ్యాన్స్ రాకపోయినా పర్లే బానే ఎస్త ఈసారి నిక్ ప్రాక్టీీస్ ఇప్పిస్తా ఇద్దరమెద్దాం నికి నేర్పిస్తా ఎ సం
హు నేనే ఏస్తే స్టేజ్ తిరిగిపోతది మళ్ళీ కొత్త స్టేజ్ అత్
తలకయాల లేపుడు అట్లనే అనుకుంటుండు నువ్వు
హు ఆ మరి నువ్ ఎ ఎక్కోచ్చు కదా స్టేజ్ క్కు నువ్వు నువ్వు ఎక్కకుడదా స్టేజ్ మరి
ో నాకు డాన్స్ వచ్చి కాదు మా అమ్మ మా నాన్న పర్మిషన్ మా డాడీ పర్మిషన్ ఇచ్చింటే, నితిన్ పర్మిషన్ ఇచ్చింటే నా అబ్బా అసలు ఇట్లుందనే ఉండేదాన్ని కాదు
నీ పర్మిషన్ త ఏముంది ఇంట్లో లెమంతా డ్యాన్స్ చేసేకేముంది
డాడి ఆ ఒప్పుకోడు
హ మ్
స్టేజ్ మీద వేయడానికి
ఒప్పుకోొని వాళ్ళకేమో ఇయ్యాలనిపిస్తది మ్
నాకు నన్నీ ఒక ఒక వారం రోజులు ఫ్రీగా వదిలేసినారు అనుకో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తానక్క ఎవర్ని పాటించుకోను ఆగిపోతా తిర్తారేమో అన్ అందరన్నట్టు లేకుంటే ఈ సమ క్కి నాకు సంబంధం లేదన్నట్టు ఏగురుతా
ఎందుకట్ల అసల్ మీ
ఏమో అక్క నన్ని ఎట్లా వీళ్ళు పంజరంలో బంధ చ్చినట్టు బంధిస్తారు అట్లని డ్రస్ వేసుకోవాలన్నా ఆలోచించి అలా ఎటు పోవాలన్నా ఆలోచించాల ఎవరితో డ్యాన్స్ చేయాలని ఎవరితో ఉండాలన్నా ఎట్లా పిక్స్ తీసుకోవాల అన్నిటికీ కి భయ పడతాయి అట్లా కాదు ఒక వారం రోజు వొదుల్ నానే అనుకోనాను బాగా నేను బాగా నాకు ఇష్టం అక్క అందరితో కలుపుకోవడం అందరితో బాగా ఎంజాయ్ చేయడం
మరి చేయచ్చు కథ మ్మ్ న క అది ఎవ్వర షర్ట్ కాదు
అందరు ఉండ టైం ఇంలు అందరితో ఉంటా నా మనసుకి నచ్చలేదు అనుకో ఇప్పుడు ఎంజోయ్ చేయను అలోరు ఉంటా
మనిషక్కాయితే బాయ్
ఈ రీ కి పోతున్నార అప్పుడే వాళ్ళందరూ
ఆ పోతనా
ఆ హ
ఉ
ఏను ఇంగ పోలే
ఆ పో ఏం చేసానవ్ అంత పోయ్ రా పొ ఆ దంతా ఎగిచ్చి రూమ్కి వచ్చి మరీ తంతాం మ్ ఫస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయి వెళ్పో ఫస్గా ఎంత టైం ఇప్పుడు ఆ వన్ ఫార్టీ ఫిఫ్టీ కదా ఫైవ్ ఫిఫ్టీ కాబట్టి ఇంకో అప్పుడు బాగుంటది సిక్స్ థర్టీ
సిక్స్ తర్టీ నా ఏమో చూద్దాం
వా మా పీజ ముందరా బర్త్డే కేక్ కట్ చేస్తన్నారు
మళ్ళ కేక్ నాకు కొంచం ఏమనిచ్చా
ఉ ఓకే ఎవరు నువ్ అంటార నోసిప్ తీసి ఇప్ప ఇచ్చారా
నువ్వు
హ్మ్
సవా అమ్మాయిల్దా అబ్బాయిల్దా బర్డే చాక్లేెట్ కేకా
నువ్ వాంతో మాట్లాడుతుంటే వాళ్ళు పైకి చూస్తారు నా మాటల్ విని గాలి కి నా వాయిస్ వాల్ దగ్గర వరకు పోయి హలో తారుణ మరి
అయ్యో ఈరోజు క్యాంటీన్కి పోయినామా పొద్దున్నే అందరు పొద్దున్నే అంటే ట్వల్ ట్వల్ వన్ అయితాందిలే
మ్
అయప్పడ కౌంటర్ లోకిచ్చినా నాకు తెలీయదు చూడ్లేదు. ఏ క్యాంటన్లేయి ఏ బాలేదు ఫుడ్ అన్నా
ఏయ్
అయప్ప ఏమ్ మ్మా ఏం బాలేదా అంటే గమ్మున సైలెంట్ వెళ్ళిపోయిన ఆటి నుంచి నేను బయటికి
జ్యో పోయిపోయి వాల్ ముందరే
అదే గదా
మ్ మ్మ్
ఏముంది ఎక్కువ మాట్లాడింటే అట్ ట్లే చెప్పేదాన్ని ఏం బాలే అనేస్తుంటి. అడేందడే కేకే బ్లాక్ అట్లనే పిల్లలు పెట్టింది బాగుందని చెప్తుంటి నేను ఆడే ఎక్కువున్ ంటారు కదా అక్క క్యాంటీన్లో క
హాన్ మ్ ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది ఎవ్వరు యాడ కొత్తది వెడితే ఆటికెళ్లిపో వర్ష్
ప్చ్ అట్లనే కాదు క్యాంటీన్లు ఈ మధ్య మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కదా
అవును
సో ఎవరు వెల్లర్ ట్లే అయప్ప అసలు ఏం బాలేదు అంటే ఆయిపు కూడా నేను ఎట్లా తింటే అట్లానే. పోర తిక్కోడాను కొని వచ్చేసింది
ఎంతంయింద్
నూరు ఒకొకసారి మామూలుగా కాదు
పావం వాళ్ళని చూసుకో కుందంట్నే
ఏముంది లే ఉన్నా నిజమే చెప్పినా ఏమన్నా అబద్ధం చెప్పినాన ఏమి
అంతే లే ఏముంది గాని
ఈడుంటే అట్లే చెప్తుంటే ఏం బాలేదు అని చెప్తుంటీని నేను కూడా అట్లనే
ఉహు
ఇస్తారు నాకు వాళ్ళంతా
అవునా సరే ఇప్పుడేమి మరేమో సిక్స్ థర్టీ కిపో అప్పుడే బోన్ టాది
తెచ్చిన ఏమో చూద్దాం లేట్ గా, లేటెస్ట్ గా స్పెషల్ గా స్పెషల్లీ సెలబ్రిటీ గా పోత శర్వానంద్ నా ఫ్రెండ్ గాడు కదా. అమ! ! ! ! ! ! ! ! ! ! నా ఫ్రెండ్గాన్నానా ఏంది మెడ నొప్పి లేకున్నా వాడు గాడుని అంటావు నువ్వు అంటా
ఉహు ఆహ
బాగొస్తారు అందరూ మా కాలెజ్ కి ఎవ్వరు రారు అంట
మ్ డబ్బులు ఇచ్చి పుచ్చుకొని వెల్లవే నేను వస్తా ఉండు అనాల్సింది
శర్వానంద్ నిన్న వీళ్ళొచ్చినారే వీళ్ళొచ్చినారు కదా వీళ్ళందరిక్ హె స్టేయింగ్ బెంగళూరు లో ఇచ్చినారంట పెద్ద విలాస్ ఇచ్చినారంట.
రాము
బెంగళూరు నుంచి మదనపల్లి దగ్గర కదా టూ అవర్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఫ్లై ఓవర్ అయి ఇంక అక్కడే స్టే చేసి ఎంత ఈ సారి వల్ వ వచ్చిన స్పాన్సర్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ మన కాలేజ్ వళ్ళకి అస్సుకి
ఎవడ
జస్ట్ స్పన్సర్స్ మాత్రమే
ఊహ
మా క్లాస్ లో పిల్లోడు స్పాన్సర్ చేస్తుంటారు కదా ఇప్పుడు ఏదో అంజనా వీళ్ళంతా స్పాన్సర్షిప్సే కదా వాళ్ళ అమౌంట్ డిస్తారు
హ ఆ కారు
ఆ ఉమ్
ఎందుకు రాలే అంత మంది ఉంటే ఏమి
ఆ అలా త బాగుంటంది క్లోజ్ గా ఆ అందరినీ బాబాయ్ అని పిలుా స ఉంటాడు వాడు వాళ్ళ జబ్ చెప్పింటే వీడొచ్చి మాతో చెప్న్నాడు ఆ ఎంత అక్క చూడు ఎంత డబ్బులు అ
మరి అంతన
ఇ ఏం అక్క
చెప్పాలా ఇంకా టైమ్ ఉంది టూ మినిట్స్
నువ్ పోయిటపుడు నన్ని పిలుచు వస్తాను అక్క రాదంటా
జస్ట్ టూ మినిట్స్
అ బట్టలు బట్టలు ఇస్తాను
ఏ టూ మినిట్స్ టెన్ మినిట్స్ కాలేదు
ఆ
నయి ఇ
ఖచ్చితంగా టెన్ మినిట్సే మాట్లాడలా కఖచ్చితంగా టెన్ మినిట్స్ మాట్లాడలా లేకుంటే
పక్కా టెన్ మినిట్స్ లేకపోతే డబ్బులు పడవు
మొత్తం పడవ
ఆ కాల్ కి మాత్రం పడదు
ఓ నావ ఇట్లా మూడయినాయి
హ చరవేని ఏం కావు లే చనానే మిస్ అయితునై
అరే ఏం లే
వీళ్లు బర్త్డే సెలబ్రేట్ చేస్తాన్నారు బాగా
లియా
అది ఓ వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేస్త అన్నారు అది మా పీజీ అంటి చూడాలి బాగుంటది
ఏమి
ఏమి మాకు ప లేడ్ ఇదా నకిషెల్ మా ఫ్లోర్ మొత్తము బయట బాయ్ అంత డోర్స్ వేసుకుని వెళ్ళి పోయినారు, అంతా ఖళీ
రామరి పోదాము
సార్ ఇస్ట్ లేకు కుంట
ఏమంది ఫీవర్ వస్తుందా
నో రావాలని లేదు అబ్బో నొవ్వై ఏదో వస్తాది హ్మ్ ఏమో ఇంట్రెస్ట్ ఎ కాల
నితిన్ పోతున్నాడు ఈ రోజు
ఎక్కడికి
తిరుపతికి
ఆ పోయినిరి
ఈ రోజు నైట్ ట్రైన్ ఎక్క్ ఒక్కటరంత సరే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టికెట్స్ తీసుకుంటారంట మల్ల సాట్ సటర్డే నైట్ ఏమో వెళ్ళిపోతారంట ఇంగ
హమ్ హ్మ్
ఓ వా తలకాయ నొప్పిస్తదక్క నాకు వాడు ఐతే
ఇంకా మామూలుగా మళ్ళీ మాట్లాడున్నార కదా
ఆ
మళ్ళీ మామూలుగానే మాట్లాడేదు కదా
ఆ ఆ ఎంత టువల్ లెవెన్ ఫార్టీ ఏమో అయింది. నైట్ వాళ్లు మాట్లాడ్ ఉన్నారు. ఉన్నారు ఏ అయితుందా స్ ఒకే ఒక్ హ్మ్ బాయ్ అక్క
హలో
అవునా